ఏ ఈది పెరగడం కోసం మీరు ఎంత చెేపని మాట్లాడాలా
ఆ
నీది కౌంట్ పెరగడం కోసం ను నాతో మాట్లాడుతున్నావు కదా
ఏ లేదే
ఆ
అ
ఉమ్
ఇంకా
చెప్పు
చెెప్పు ఏదన్న తొరగా
అ అవును టెన్ మినిట్స్ కంటే ఎక్కువ కూడా మాట్లాడొచ్చు
మాడొచ్చు
కానీ సేమ్ అమౌంటే వస్తది గదా
ఏంది
కానీ సేమ్ అమౌంటే వస్తది గదా అంటున్నాం
ఆ అంతే ఉమ్ ఇంకా
చెప్పు
ఆ స్విమ్మింగ్ పూల్ చిన్నపడంచి ఇష్టం పోవాలే పోలానే అది స్విమ్మింగ్ పూల్ పోయింటే తి కొట్టేది గాదు నాకు ఇష్టం లేదు స్విమ్మింగ్ పూల్ అంటే అంటే తక్కువ ఉంటుందా అంటే నాకు ఫుల్ ఒక ఉంటుంది టెన్ ఫీట్స్ ఉంటుంది సరిపోదు అది అదే బావిలో ఇ తోటలు ఉంటయ్ తూడు తోటలో ఒక టేబుల్ యేసింటది పెద్దగా అలాంటి దాంట్లో లోతు ఉంటుంది బాగా ఓ ట్వంటీ ఫైవ్ వరకు ఫీట్స్ వరకు ఉంటుంది. అలాంటి దానికి దుంగుతే బలే ఉంటుంది అన్నమాట దాంట్లోకి దాంట్లో పాములు అన్నీ ఉంటాయి. దాంట్లో దాంట్లో దుంగొచ్చు నా దానికి మా ఇంట్లో తిడతారు అన్నమాట దాంట్లో పోతే ఉమ్ ఏంది వాయిస్ కట్టేతుంది
బోతాడా దాంట్లో
దాంట్లోగా పోతా మురికే మేము దాంట్లోన ఆ ఆ ఆ ఫ్రెండ్స్ అంతా పోతూ ఉంటాం మురికే సరదా అందరు దుంగుతామా పాములు లోపలికి యెళ్ళిపోతాయి
బే నీకు నిజ్జం గాంటే మెంటల్ పో
ఇంకా పక్కన ఇంకా కప్పలు ఉంటాయ్ గా ఫ్రాగు
చీ చీ చీ చీ
ఎం ఒకటి ఎంత ఉంటుంది దెలుసా ఉంటుంది నీ తల అంత ఉంటుంది ఒకటి
అబ్బా ఇంత పెద్ద ఫ్రాగ్స్ యేడ ఉండవ్
ఉంది నిజం నేను చూసిన కళ్ళారా నిజంగాంటే నీ ఫోటో పెడతాలే పోనంగా నీ ఫోటో పెడతాలే
మంచి అబ్బా నువ్వు బోతే ఇంక నీకు ఫోటోది నీకు ఫోటో ఇచ్చేకి ఇంగ అది నీకు ఫోటో ఇచ్చ్
ఫోన్ లోపల పెట్టుకుంటా
ఆహా నీకు ఫోటో ఇచ్చే రెడీగా ఉంటది పెద్ద రేపు నువ్వు బోతనే మంచిది అదే మనుషులు గాదు జ్యోత్స్న గాదు కావ్య గాదు చెరిత గాదు నీకోసం వాళ్ళు వేట్ జేస్తరు
అవును
అవును
ఇంకా
ఇంకేంటి జ్యోత్స్న ఎలా ఉంది బాగుందా
పేరు ఎత్తగూడదు చెప్పగూడదు
ఎందు జెప్పకూడదు ఇదేం పెద్ద ట్రేజర్ హంటా
ఉమ్ బాగుంది
ఉమ్
వాళ్ళెవరో వాళ్ళకి దెలువదు నీ పేరు ఎత్తకూడదంటే ఒక అర్థం ఉంది అది ఎవరో కూడా వాళ్ళకు దెలువది
ఆ తెలువది తెలువది తెలువది
నువ్వు నన్ను ఎక్రీ ఫస్ట్
ఆ అట్లంగాద్ తెలువది
నాంగ్ తెలివది
ఆ నాకు తెలువది
ఆ తెలవది తెలవది విజయ్ తలపతి డివోర్స్ అయిపోయిందంది
అవును పాపము తీ డివర్స్ అయితేయింది కాని అట్లే త్రిష తో నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు ఆబా నిజం అట్లా ఉంటంది అదే ఆమె ఏమని తెలుసా డివర్స్ ఇచ్చేస్తుంట కానీ కానీ వాళ్ల ఇంట్లో ఉంటుందంట
ఆ అవునంట విజయ్ వండుకోనిట్ లేదంట అని. మళ్ళీ దానికి కూడా సంథింగ్ ఏదో చెప్పింది కదా అంటే మళ్ళీ ఆ అడిగింది
ఆ కాండ రోజులు స్టార్ట్ అయింది మళ్ళీ దానికి కూడా ఉండాలి ఇంకా కాంటవలిసి
ఉ హు ఫష్ ఫష్
దానికి కూడా గొడవ అత్త ఉందని చెప్పి
అంతా తల నొప్పి ఉన్నట్టే ఇంకా వాళ్ళు ఉంటే
అబ్బా ఇది మామూలు తలనొప్పి కాదు
నిను మనది అనలేదు అందరివి ఉన్నట్టే అన్నా నేను నేను మనదే నేను అనలేదే నీకు నువ్వు ఎందుకు అట్ల అనుకుంటావు నేను అది అనలేదే అసలు అబ్బా ఇది పెద్ద తల్లనొప్పిలే అన్నావు నువ్వు
నేనన్నానా
ఇదో నన్ను పిచ్చిదాన్ని చెయ్యకు
నేప్పుడన్న
ఓకే సార్ ఆ ఓకే ఓకే డన్ ఆ అర్థమైంది నాకు కూడా కాని మ నాకు ఫస్ట్ సారి కాల్లో మాట్లాడినప్పటిక నువ్వు అన్న మాటలకే నాకు అర్థమైంది-
నాకు తెలవది
ఏం తెలవదు నీకు
నాకు తెలవది ఏం తెలవది
సరే మంచిది తెల్లవయి తెల్లవాయి మంచిది నువ్వు ఫస్ట్ సారి కాల్ లో మాట్లాడినప్పుడే నీ మాటలకి నాకు అర్థమైంది కాని ఇందాక ఫస్ట్ కాల్ చేసినావ్ కదా
ఆ ఏం మాట్లాడిన
ఆ అర్థమైంది గాని ఇంకేటి
ఏమన చెప్పు
ఏం మట్లాలేదు
దేని గురించి
ఆ
ఏం గురించి
ఏం లేదులే
ఉ ఇంకా
చెప్పు తిన్నారా
చెప్పు ఉ తిన్న ఇప్పుడే
నిత్య ఎప్పుడొస్తది
నిత్య హాలిడేస్ అయిపోయినంక వస్తది
ఏం హాలిడేస్ ఉన్నాయి
దసరా ఏదో ఉంది కదా ఇప్పుడు
ఓహో ఉగాది అనుకుంటా
ఉగాది ఉగాది ఉగాది ఏ పండగలనీ మేం రామ్ ఎప్పుడు అది ఫెస్టివల్ సండే కాదా సండే అది
ఊ
ఫెస్టివల్ కోసం రాం రాన్ రా అని బిస్తే వస్తా అది చెప్పకుండా వస్తా ఇంగ చెప్తే ఇంగాడే చెప్పుతో కొడతారు చదువుకోనికి పిన్నావా తిరగడానికి పోన్నావా అంటారు
నీ పేరెంట్స్ ఏం అట్ల అనరు నువ్వే అంత ఓవరాక్షన్ చేసు
దేని స్టిడీ లో అయితే పక్కా స్ట్రిక్టే చదువు విషయంలయితే మిగతా అంతా బ్లా బ్లా బ్లా ఊ ఇంకా
ఊ చెప్పాలి ఏం చేస్తున్నారు తిన్నార ఎన్ని సాల్
ఊ నా ఫోన్ చార్జింగ్ పెట్టినా ఎకుతుంది త్వరగా ఎక్కేస్తే బెటర్
ఎందుకు మల్లి పెట్టుకో మళ్ళీ బయటికి పోతున్నార
ఊమ్ పోవాలె బయట పని ఉంది మా ఫ్రెండ్గా కొంచెం పంచాయతీ ఉంది
ఏం పంచాయతీ ఏం పంచాయతీ
ఏదో లవ మాటర్ వాడిది ఆ
హలో ఎవరంటే ఎవరు
దివాకర్
ఓ అతన తెలుసు తెలిసే నాకు
ఆ ఆ వాడిదేమ్ ఆ గొడవ ఊహు
వెయనా ఇపుడు ఎవరితో మాట్లాడక పోవాల మీరు
ఉద్వేనా వాడితోనే
అంటే మీరు మీరు ఏం మాట్లాడుకుంటారు ఆ అబ్బయికి వేరే వాళ్ళతో
ఈవనింగ్ వర్క ఈవనింగ్ వర్క్ ఆ పిల్లతోని మాడింది ఈవినింగ్ వరకు వచ్చింది ఆ పిల్ల ఇంటికి
మీంతిపా
మా ఇంటికి కాదు వాళ్ళ ఇంటికి వచ్చిండే ఇంకా అట్లా బయటకి వచ్చిండే మా ఇంటికి ఎందుకు గోసెట్ స్వామి వాళ్ళ నా ఎట్టుంట తెలుసా ఎందు షెడ్టు తెలుస వాల నాన్న నా లైఫ్ లో అంత షిట్ గ నేను ఎక్కడ చూసి ఉండను నేను ఇంతవరకు
అబ్బా నువ్వు చూడలేదు కాబట్టి అంతే ఎవ్వడైనా అంతే ఉంటారమ్మా
ఏమో నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసినోళ్ళు అంత చిట్టు ఎవ్వరు ఉండరు హాస్టల్ ల
ఆహ ఎంత శప్ చెప్పవా నేను చెప్తా
ఎంత షిట్ అంటే వాల్ నాన్న ఫుల్ డేకియేస్తున్నడు ఊరికే ఎలా అంటే వీడ్ మఫ్ ఫ్రెండ్ గాడిని ఏమడు తెలుసా ఒకటీ పల్నాడ్ రోడ్ లో వాళ్ళది ఒక స్థలము ఉందన్నమాట పక్కన రోడ్ పక్కన ఉంటుంది ఏమనడ తెలుసు వాళ్ళ నాన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ రోడ్డు పక్కన ప్లేసమ్మయిన సరే నేన్ సంబదిత మండ్ పెట్ ట్ టంటున్నాడు ఆ ఎవరు వాళ్ళ అమ్మది వాళ్ళ వాళ్ళ డాడీ మా ఫ్రెండ్గా వాళ్ళ అమ్మని తిట్టిన్నాడు వాళ్ళ నాన్నని తిటినాడు వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కని అందరిని తిట్టినాడు బూతుల్ తో ఎవరు వాని ఇంత వరకు తిటింది లేదంట వాన్ తిడుతున్నాడు ఊరికే తిడుతున్నాడు కానీ ఆ పిల్ల అప్పటికి వదిలేస్తా అంటే అప్పుడు వదిలేయట్లా ఎవరు ఆ పిల వదలట్లే ఏయ్ వా వాళ్ళ నాన్న ఉర్నె బల్ట్ తొ సావగొడతడు నా పిల్లని ఉరికె ఆ పిల్లైనా వదలట్ల
మ్ అనేగా ఇప్పుడు ఇంక అదే లవ్ అంటే అను ఇంక ఇప్పుడు మ్
చెప్పేఇను అదే కద మ్యాటర్ ఇంకా ఉంది వాళ్ళు అమ్మ వాళ్ళ నాన అంత గా కొట్టినా కూడా ఆ పిల్లని వదులేదంటే వాడు చెప్పి ను్ అంతా కొట్టినా కూడా అప్పిల్ల వదల్లేదా అపిల్ల ఫిక్స్ అయిపోయింది ఒకరు ఏమైతుది ఒకరిని నేనైతే నువ్వు కావాలకంటే అంతవరకే బెల్డ్ తో ఎందు కొట్టిన కు వాలమ్మ అయితె ఉరేసుకోవడానికి కెలిపొయింది వాళ నాన వాలమ్మ వాళ్ల నాన వీనికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ చనిపోతుంది ఎవరు బాధితులు దానికి ను వొస్తావా చూపిచ్చె కీ అని ఏం అంటడో వాళ్ళనా న ఆపిల్ల అయినా వదల్లా ఇప్పుడు అపిల్లా అక్కడ వాడు కాలేజీ లో ఒకడు పరిచయమై నాడు ఇంట ఇప్పుడు ఇంగ ఇంటర్ అ పిల్ల హైదరాబాదు లొ ఆ... మెచ్యూరిటీ రాదు కూడా అది ఇప్పుడే
మ్..
ఇప్పుడే రాదు కూడా అదే అందుకే అన్నీ అట్లా మిషన్ ఇట్ల పనులన్ని చెస్తాంది మ్
నువ్వు ఏదో సంబంధం చేసి ఇడ మాట ట్లడినవనుకో నరుక్కుతా నిజ్జంగా నిన్ను మాత్రం
నేనేం మాటాడిన చెప్పు నేనె టాపిక్ చెప్పుకోని వెళ్ళిపోతున్నా మ్.. ‌చెప్పేదినూ
అబ్బా ఏం అవసరం లేదమ్మా ప్రతి దానికి నన్నే సంబంధం ప్రతి దానికి నన్నే లాగు నేను ఏం చేయాలిగా
నినేం లాగిన చెప్పు
నువ్వు నా గురించి ఎంత ఇన్ డైరెక్ట్ గా మ ఆ నాకు అన్నీ అర్థమవుతున్నాయి నేను చి తిక్కదాన్ని కాదు
నేను చెప్తుంటే నీకి నువ్వు అర్థం చెసుకుంటె నన్నేంచెయమంటవ్ నా తప్ప
నువ్ అట్ల చెప్తున్నావు నువ్వు అట్ల చెప్తున్నావు అది తగలాని చెప్పి నువ్వు చెప్తున్నావ్ పొయిన ఎప్పొ చెప్పు ఏంటి ఆహా అదే నువ్ ఆ సరే చెప్పు చెప్పు
ఆ ఉండు కట్ చేసి నె మళ్ళి చేస్తా టైం అయిపోతా ఉందీ
మ్. నీ... యవ్వ ఏ